హలో ఖాళీగానే ఉన్నావా
అవునవును వంటగదిలో పనులు పూర్తి చేసి ఇప్పుడే అరుగు మీద కూర్చున్న చెప్పు ఏంటి విషయం షాను
ఏం లేదురా ఇద్దరం చదువు పూర్తి చేసి ఇంట్లోనే ఉన్నాం కదా మన ఇద్దరం ఇంత మంచి స్నేహితులయినా అసలు నీకు నచ్చే విషయాలు నచ్చిన విషయాలు ఏంటో అసలు నాకు తెలియని లేదు వాటి గురించి మాట్లాడుకుందాం అనేసి ఫోన్ చేశా అ
అవునవును చాలా మంచి టాపిక్ తీసుకున్నావు కదా సరే అయితే ఫస్ట్ నేను నాకేమి ఇష్టమో చెప్తా నాకైతే ఊర్లో ప్ర సిస్టం
అబ్బా నాకు అది చాలా ఇష్టం ఆ చల్లటి వాత వతావరణం మనసుకి ఎంతో హలో హలో నా వాయిస్ వినిపిస్
నీసింతే
హలో
అయ్యో రామా నీ నీకు నా వాయిస్ వినిపిత్తాందా
అందుకే అడుగుతన వినిపిత్తలేదు అనేసి
మరి అది చెప్పాలి కదా మళ్ళీ నేను మాట్లాడంగానే మాట్లాడతాన్నవ్
నేను చెప్తాను నువ్వు మాట్లాడతాన్నవ్
ఉ ఇప్పుడు వినిపిత్తాంది
ఆ ఇప్పుడు ఓకే
అదే పొలాల వెంబడి నడవడం అంటే నాకు చాలా ఇష్టం
అబ నా కూడా చాలా ఇష్టం రా ఆ చల్లటి వాతావరణం మనసుకి ఎంత హాయినిస్తుంది మా నీకు అసలు నచ్చని విషయం ఏంటి
నాకా నచ్చనిదంటే ఈ సిటీలల్లో ట్రాఫిక్ గొడవలు రద్దీ పొగ కాలుష్యం అంటే నాకు అసలు నచ్చదు ఒకసారి మా చుట్టాల ఇంటికి సిటీకి వెళ్తే ఆ సౌండ్స్ భరించలేక రెండు రోజులకే మళ్ళీ ఇంటికి వచ్చేసినా
నిజమేరా సిటీ లైఫ్స్ చాలా పురుగుల పరుగుల జీవితం నా విషయానికి వస్తే నాకు సాంప్రదాయ వంట చేయడం కొత్త రుచులు నేర్చుకోవడం చాలా ఇష్టం ముఖ్ ముఖ్యంగా ఈ రాగి ముద్ద నాటుకొడి పులుసు లేదా అమ్మ చేస్ ఆవకాయ పచ్చడంటే నాకు ప్రాణం
వింటుంటేనే నోరూరిపోతుంది మరి నీకు తినే విషయాల్లో నచ్చనివి ఏమైనా ఉన్నాయా
ఆ ఈ మధ్య యువత్ చాలా ఇష్టంగా తినే ఈ పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ ఈ జంక్ ఫుడ్ నాకు అసలు నచ్చదు రా వాటి వల్ల ఆరోగ్యం పాడవడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు మన పల్లెటూరి స్వచ్ఛమైన ఆహారమే ఎంతో మేలు
చాలా కరెక్ట్ గా చెప్పావ్ ఇంకా బట్టల విషయానికి వస్తే నాకైతే నార్మల్ గా కాటన్ డ్రస్లు ఈ చూడీదారులు వేసుకోవడమే చాలా ఇష్టం అవే మంచిగా కంఫర్టబుల్ గా పద్దది ఉంటాయి కానీ వెస్ట్రన్ ఈ మాడ్రన్ బట్టలు వేసుకున్నా అంటే నాకు ఎందుకో అసలు ఇష్ ఇష్టం ఉండదు ఇవి మన పల్లెటూరు సంస్కృతికి భాగవని అనిపిస్తుంది
అవుండ్రా నాకు కూడా సాంప్రదాయ దుస్తులు అంటేనే ఇష్టం పెళ్ళి కాక ముందే మనకి ఇలాం ఇంటి విషయాల్లో ఒక ఆలోచన ఉండడం చాలా మంచిదయింది మరి మనుషుల ప్రవర్తనలో నీకు అసలు నచ్చనివి నచ్చేటివి ఏంటి
నాకు ఎంత కష్టం వచ్చినా నవ్వుతో ఎదుర్కొనే అమాయకమైన నమ్మకమైన పల్లెటూరు మనుషులు అంటే చాలా ఇష్టం కానీ ముంగటి ఒకక్కటి మాట్లాడి వెనకాల ఇంకొకటి మాట్లాడి కప్పట బుద్దున్న వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే నాకు అసలు నచ్చ
ఆ నిజం రా మనుషుల మధ్య ఈ నమ్మకం చాలా ముఖ్యం నాకైతే ఖాళీ సమయం లో మంచి పుస్తకాలు చదవడం ముక్కలు నాటడం చాలా ఇష్టం మా ఇంటి ముందు ఒక చి నర్సరీ లాగా చేసి రంగురంగుల పూల మొక్కలు పెంచుతున్నాను కానీ ఆ మొక్ కుక్కలను ఎవరైనా అనవసరంగా తుంచేస్తే నాకు చాలా కోపం వస్తుంది అది నాకస అసలు నచ్చని పని
అవునా నీకు ముక్కలు అంటే అంత ఇష్టమా చాలా మంచి హ్యాబిట్ ఇది మన ఇద్దరు ఇష్టాలు అ ఇష్టాలు దాదాపు ఒకేలా ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్థమయింది అందుకే మన స్నేహం ఇంత స్ట్రాంగ్ గా ఉంది
అవున్రా నాకు చాలా సంతోషంగా ఉంది సరే మా అమ్మ ఇప్పుడే వంటింట్లో నుంచి పిలుస్తుంది ఏదో పని ఉన్నట్లుంది
ఆ ఒక్క నిమిషం ఆగు ఫోన్ పెట్టకు నువ్వు మొక్కల గురించి చెప్పేసరికి నా మనసులో ఒక పాత విషయం గుర్తొచ్చింది నీకు గులాబీ మొక్కలు అంటే ఇష్టం కదా మా ఇంటి వెనుక కొత్త రకం నాటు గులా చెప్పి మొక్క వేశాను దానికి ఇప్పుడే చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయ్
అవునా నిజంగానా నాకు నాటు గులాబీ వాసన అంటే చాలా ఇష్టం రా ఈ హైబ్రిడ్ మొక్కలకి వాసనే ఉండదసలు కేవలం చూడ్డానికి మాత్రమే బాగుంటాయ్ నాటు వస్తువుల్లో ఉండే అస్వచ్ఛతే వేరు
కరెక్ట్ గా చెప్పినావ్ నాకు అదే నచ్చుతుంది ఈ మధ్యకాలంలో అంత డూప్లికే కేట్ అయిపోయింది బట్టల దగ్గర నుంచి తినే తిండి దాకా అంత రసయినాలే అందుకే నాకు ఈ మధ్య కాలంలో వచ్చే కొత్త వస్తువుల కంటే ఆ పాతకాల పద్ధతులే ఎక్కువ నచ్చుతున్నాయి
నిజమేగా అన్నట్లు నీకు సినిమాలు చూడ్డం అంటే ఇష్టమైన నాకైతే ఈ పాతకాల కుటుంబ కథ చిత్రాలు మంచి పల్లెటూరి నేపథ్యంతో వచ్చే సినిమాలు చూడం అంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్య వచ్చే ఈ విపరీతమైన ఫైటింగ్ ఫైటింగ్ లు అరుపులు ఉండే సినిమాలు నాకు అసలు నచ్చట్లేదు రా థియేటర్ లో తా అదో తలకై నొప్పి
అబ్బా నా మనసులున్న మాటనే నువ్వు కూడా చెప్పినావు నాకు కూడా ఆ గొడవలు ఉండే సినిమా సినిమాలు అయితే అస్సలు నచ్చావు మనసుకు ప్రశాంతతనిచ్చే పాత పాటలు వినడం నాకు చాలా ఇష్టం మధ్యాహ్నం పూట ఇలాంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు రేడియోలున్నా ఫోన్ లోనన్న పాత ఘంటసాల గారి సుశీలమ్మ గారి పాటలు వింటుంటే వచ్చా హాయే వేరు
అవున్రా ఆ పాటల్లోని సాహిత్యం చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే పాటల్లో కవలిన్ సౌండ్ తప్ప ఒక ముక్క కూడా అర్థమయితలేదు సరే కానీ మీకు ప్రయాణం చేయడం అంటే ఇష్టమేనా అంటే వేరే ఊరికి కానీ చుట్టల వాళ్ళ ఇంటి ఏలేది నచ్చుతుందా
నాకు ప్రకృతి అందాలు ఉన్న చోట తిరగడం అంటే చాలా ఇష్టం రా అంటే కొ కొండలు జలపాతాలు పచ్చటడవులు ఉన్న ప్రాంతాలు చూడడం ఇష్టం కానీ ఇందాక చెప్పినట్లు ఈ పెద్ద పెద్ద సిటీస్ షాపింగ్ మాల్ తిరవడం నాకు అస్సలు నచ్చను పని అక్కడ అంత ఆర్టిఫిషియల్ గా ఉంటుంది
నాకు అంతేరా టౌన్ కు వెళ్తే ఎప్పుడెప్పు ఇప్పుడు మన ఊరికి తిరిగి వచ్చేస్తామా అని అనిపిస్తుంది మన ఊరి చెడువు గట్టు మీద సాయంత్రం ప కూర్చొని సూర్యాస్తమన్ని చూడడం ఎంత ఇష్టమో నాకు ఆ ఆకాశం రంగులు మారుతుంటే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు
నిజం ఆ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది పెళ్లి కాకముందే మనద్దరం ఇట్లా చిన్న చిన్న విషయాల్లో ఉన్న సంతోషాన్ని ఎతుక్కోవడం చాలా మంచి అలవాటు కదా కొందరు ఉంటారు ఎప్పుడు ఏదో లేదో అని బాధపడుతూ ఉంటారు అది నాకు కస్సలు నచ్చని ప్రవర్తన ఉన్న దానితోనే తృప్తిగా ఉండటమే నాకు ఇష్టం
చాలా గొప్పగా చెప్పావు ఎదుటి వాళ్ళని మనం తో పోల్చుకోవడం నాకు కూడా అస్సలు నచ్చదు రా ఎవరి జీవితం వాళ్ళేద సరే అయితే నువ్వు చెప్పిన నాటు గులాబీ మొక్క కూడా ఒక చిన్న కొమ్మ నా కోసం దాచుంచు రేపు సాయంత్రం మీ ఇంటి వైపు వ వచ్చి నేను తీసుకుంటాను
ఖచ్చితంగా దాచిపడతాను నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మ చేతి ఆవకాయ పచ్చడి కొంచెం చం తీసుకురావా నాకు అదంటే చాలా ఇష్టం
అరే నా మాట వినబడుతుందా నేను ఇప్పుడే ఫోన్ పెట్టేద్దాం అనుకున్నా కానీ నాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చిందిరా మనం ఇష్టాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా నీకు మనుషుల్లో ఏ అలవాటు అంటే అస్సలు నచ్చదో చెప్పనే లేదు చూడు
అవునవును నేను ఆ విషయమే మర్చిపోయా నాకు మనుషుల అసలు నచ్చిన అలవాటు ఏంటంటే ఆ కొందరు ఉంటారు కదా ఎప్పుడు ఇతరుల గురించి లేనిపోని ముచ్చట్లు చెప్తూ ఎదుటి వాళ్ళ జీవితం ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆరాటపడతారు ఆ గాసిప్స్ మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు
నిజం రా మన ఊర్లో సాయంత్రం అయితే చాలు కొంతమంది అరుగు మీద కూర్చొని అదే పని చేస్తారు దాన్ ఎదుటి వాళ్ళ తక్కువ చేయిస్తూ మాట్లాడడం వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి చర్చించడం నాకూడా అసలు నచ్చదురా అందుకే నేను అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అక్కడి నుంచి మెల్లిగా తప్పుకుంటాను
చాలా మంచి పని చేస్తున్నావ్ అరే నీకు మనుషుల్లో ఎలాంటి గుణం ఉంటే బాగా నచ్చుతుంది
నాకు ఎంత సంపాదన ఉన్నా ఎంత పెద్ద చదువు చదివినా కూడా అందరితో కలిసిపోతు అహ కారం లేకుండా నడుచుకునే వాళ్ళంటే చాలా గర్వం గౌరవంరా మనకు ఏదైనా తెలియకపోతే నవ్వి పారేయకుండా ప్రేమగా నేర్పించే మనస్తత్వం ఉన్న వాళ్ళు నాకు బాగా నచ్చుతా
ఇట్లాంటి వాళ్ళు రేరు ఉంటారు అక్కడక్కడ అన్నట్లు నీకు చదువుకునే విషయాల్లో ఎలాంటి బుక్స్ చదవడం అంటే ఇష్టం స్టోరీ బుక్సా లేక ఇంకా వేరే ఏమైనానా
నాకు మన పోరు ఇట్లా చరిత్ర లేదా జీవన విధానం గురించి తెలియచేసే పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అలా గే మన చుట్టూ ఉండే మొక్కలు ప్రకృతి రహస్యాలు గురించి తెలుసుకోవడం నచు తుంది కాని ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని నవళ్లలో అనవసరమైన డ్రామా అబధాలు ఎక్కువ ఉంటున్నాయ్ అలాంటివి చదవడం నాకు అస్సలు నచ్చదు
అవునవును నా కూడా అంతే మనిషులు ఉపయోగపడే సమాచారం ఇచ్చే పుస్తకాలే చదవాలి మనకి పెళ్ళి కాక ముందే ఇద్దరం ఇలాంటి విషయాల పైన ఒక క్లియర్ అవగా న ఉండడం చాలా మంచి విషయం కదా దీని వల్ల ఫ్యూచర్ లో మన కెమన్నా ప్రాబ్లమ్స్ వస్తే చాలా మెచ్యూర్డ్ గా డేసిషన్ తీసుకోగలుగుతాం
నిజం రా మన ఆలోచనలు మన ఇష్ట ఇష్టాలు మన వ్యక్ వ్యక్తి గతాన్ని మారుస్తాయ్ సరే అయితే రేపు నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు ఆ గులాబీ మొక్కతో పాటు నీ దగ్గర ఉన్న ఏదైనా ఒక మ మంచి పుస్తకం కూడా తీసుకు రా ఇద్దరం మార్చుకుందాం చదువుకుందాం
తప్పకుండా తీసుకొస్తాను నా దగ్గర ఒక మంచి ప్రకృతికి సంబంధించిన పుస్తకం ఉంది అది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది రేపు సాయంత్రం కలుద్దాం
అరే ఒక్క నిమిషం రా అసలు మనం ఇష్ట ఇష్టాల గురించి ఇంతసేపు మాట్లా మాట్లాడుకున్నాం కదా పండగ విషయంలో నీకు ఏ పండగ అంటే ఇష్టమే చెప్పనే లేదు
ఆ ఇగ రేపు వచ్చినాక మాట్లాడుకుందాం మన పండగల గురించి
ఆ అలాగే రా
బాయ్